హలో
హలో ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు
ఆ బాగున్నా మీరు బాగున్నారా
మేం బాగున్నామండి మీరేం చేస్తున్నారు ఇప్పుడు
ఏం లేదండి కాదు
అయిందా అండి భోజనం మీది
ఆ అయిందండి మీది
మాది కాదే అండి ఇంకా మా అమ్మ బట్టలు పిండుడే కాలే
అంతేనా అండి
మా అమ్మ అచ్చినంక చేస్తామండి. నిన్న ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోన్నారు. కున్నారండి కొంచెం చెప్తారా
నిన్న నా బాగా జరుపుకున్నాము. ఏముంది ఉగాది పచ్చడి కి.. బూరెలు దేవుడికి నైవేద్యం పెట్టి టెంపుల్ కి వెళ్ళినం మరి మీరు ఎలా జరుపుకున్నారు
మేము కూడా అదే విధంగా చేసుకున్నాము. అండి సేమ్ ఆ..
చెప్పండి డిగ్రీ బాగా చదువుతున్నారా అండి మీరు
స్టేడీ గురించి ఎందుకండి ఇప్పుడు
అవునా అండి
వేరే ఏమైనా విషయాలు చెప్పాలండి స్టెడీ గురించి ఎందుకు వుత్త ఈ యాప్ లో
నువ్వే చెప్పాలే ఏమైనా
ఏం కూరండి ఇయలా
మాదా ఈది పప్పు టిఫిన్ చేసారండి
ఆ పొద్దున్నే చేసామండి టిఫిను. మా 'అమ్మ'మా అమ్మాయి డబ్బులు ఇయ్యామంటే ఇయ్యలే అండి అందుకే నా పైసల తోటి పోయి చేసా టి టిఫిన్ బయట
అవునా టరర్ గురించి టరార్
ఆ ఆ
మీరు రిచ్ కదా ఎంతయినా
మేము ఎందుకు రిచ్ అండి గరిబోల్లం
ఆ
ఇనో అడిబుల్ ఇంకా చెప్పండి అండి మీరే ఏమైన్నా సిలబ్ సెలబ్రేషన్ చేసి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి హలో
ఆ చెప్పాలి
ఆ చెప్ చెప్పండి అండి మీరే ఏమన్నా సెలబ్రేషన్ గురించి
మొహం దాసుకుంటే తెలియదా అండి
ఆ
ఏమో సౌండ్ వస్తుంది కదా
ఏంటి మేడం చెప్పండి
ఈ టీవీ సౌండ్ వస్తుంది కదా
అవునా
ఉ
మీ
ఇన్నరవయి పచ్చందికా మ పిల్లలా
ఆ
ఆ కూతురు మా పాప వేదశ్రీని
మీ పాప వేదశ్రీ నా
మా పాప వేద శ్రీ మా బాబు నాగ శౌర్య ఇవాళ స్కూల్ కు వెళ్ళలే మార్నింగ్ వర్షం పడింది కదా
ఆ ఇ మీ పిల్లలు అల్లరి చేస్తార అండి అందరు పిల్లలు లెక్క
మా పిల్లల చాల చాలా ఎక్కువ మా పాప అయితే రాక్షసి
అవునా మీష్ మీ బాబు మంచోడు అనుకుంటా మీ ష్
ఆ బాబా మంచోడు అమాయకుడు బాగా
అవునా ఈ చిన్న పాప ఆమె పేరేమో అన్నారు వేదశ్రీ ఆ ఎప్పుడోత్తాయి వేదశ్రీనా
ఆ వేదశ్రీ
ఇంకా మీరేం చేస్తున్నారండి
మ హౌస్ వైఫ్
హౌజ్ వైఫా అండి మీ ఆయన గారి పేరు చెప్ మీ హస్బెండ్ పేరు చెప్తారా
మా హస్బెండ్ పేరు వంశకృష్ట బట్టల షాప్ లో వర్క్ చేస్తాడు
అంటే ఓనరా లేకపోతే ఎట్లా అండి ఆ ఏం లేదండి పర్లేదు సేల్స్ మ్యాన్ అయితే ఏమైతదండి గొప్పగా చెప్పుకోవాలి అదైనా ఎందుకండి ఇట్లా చెప్తారు మీరు మీ అత్తమ్మ ఏం చేస్తున్నారండి
అత్తమ కూడా బట్టలు పెండుతాదండి అదే బట్టలు పిండుతాది ఆమె కూడా బట్టలు పిండుతది ఆమె కూడా మా పనే
ఆ ఆమె పేరు చెప్తారా హలో
ఆమ ఆమె పేరు లక్ష్మి
లక్ష్మీ ఆ అండి చాలా బా బా హార్డ్ వర్క్ చేస్తది అనుకుంటా
ఆ తాల
ఆ ఇంకా చెప్పండి అండి విశేషాలు ఏం ఏం విశేషాలు ఏం
మీరే చెప్పాలి ఉగాది ఎట్లా జరుపు సెలబ్రేషన్స్ ఉగాది పచ్చడి దాగారండి
ఉగాది పచ్చడి తాగామండి మా అమ్మ చేసింది
ఊరెలు
చేసిందండి అన్నీ చేసింది పిండి పదార్థాలు అన్నీ చేసిందండి పులియో రాయంనీ
ఉమ్
అ
మేము కూడార వసామని
విజయ కా
మరి ఏమైందండి డిగ్రీ అయ్యా
అంటే నా అయిపోయిందండి ప్రజెంట్ అయితే డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయరు కాపోతే మధ్యలో గ్యాప్ గ్యాప్ స్తున్నా అండి కొంచం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్ వయండి కొం జాల ఎంత బాగుండదండి నాకు అసల్ నచ్చదు ఆ కొంచం ఇదా అట్లా
మీ మి మీర్ ఎంత మంది బ్రోదా సిస్టర్స్
ఆ అ
ఎంత మంది బ్రదర్స్ సిస్టర్స్
మాకు ఎవ్వరు లేరండి అవి నేను ఒక్కన్ని సూలో
తమ్ లేర మీకు
మా తమ్ముడు ఇక లేడండి ఆయన ఉన్నాను హలో
ఆ చెప్పలి
మా తమ్ముడు ఉన్నానండి ఆయన పేరు అక్షయ కుమార్
అత్తే కుమార్ ఏ చ తాండూ బాబు
నా బాబాకు ఏం రాదండి ఏదో జస్ట్ ఇంటర్ జాయిన్ అయ్యండు అంతే ఉం టండు కాలేజ్ పొతలే పట్ పోతలేడండి అండి
పోరాడి ఎంతైనా గొప్పవారే కదండి
మేమిందు గప్పవారం అండి మీ ఊరే క్కడ ఇత్తారా మీ ఊరు క్ ఎక్ సైడ్ కిల్ మాట్లాడ కాసిన వాళ్ళ ఎక్కడా అండి
అది బాలాజీ నగర్
బాలాజ నా అది ఎక్కడ ఉంటుందండి ఊరు
మహారాజాను బ్రాహ్మణ సవాడా
అంటే పక్కా విలేజ్ టైప్ పల్లెటూరు
రాగస్ న వర్తది
సిటే అండి అంటే ఇట్లా ఆవులు గొర్రెలు మేకల ఏమి ఉండయి
ఏమున్నాయండి
ఇంకటి ఇల్లు మీది బిల్లింగా లేకపోతే మా నాార్ నార్మల్ ఇల్లా అండి
నార్మలే బిల్డింగ్ అంటే పిల్లర్స్ గా నార్మల్ బిల్డింగ్
ఏదైతే ఏందండి బిల్డింగ్ అయితే ఉన్నది కదండి మాకై తయి ఏం రేకుల్వి రేకుల్ కూడ కాదు పెంకుటిల్లే మాది కూడా
అవునాండి మీకు ఇమ ధ్యలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నరు కదం డి అందరికీ మీకు రాలేదా అం
మాకు రాలే అండి ఇందరమ్మ ఇల్లు
అయ్యో షట్
మీగచ్చిందా అండి
ఆ మాకు వొచ్చింది కానీ మేము రిటెన్ పంపేస్నమ్ అండి కట్టమని
ఎందుకండీ
ఎందుకంటే మాకుంది గా సరిపోద్ది ఇగ మా జల్మ అంతలో ఉన్నాం
మీ మీ మీ దగ్గర ఒక త్రీ లాక్స్ ఉంటే సరిపోతుండే ఇంకా పైని కెళ్లి వస్సుండే పైవ్ లాక్స్ ఇంకేందండి
ఆ హమ్మ ప్లేస్ లేదు కట్టుకోడానికి
అసలు ప్లేసే లేదాండి మీకు
ఇల్లు ఉంది ఇప్పిల్లు కట్టుంది కట్టినంటే ఆ ఇల్లు ఇప్పాలంట మొత్తం మళ్ళా కొత్తిల్లు
కొత్తిల్లు విప్పాలంటే కష్టం కదాండి
అందుకనే ఇంగ వదిలేసినం
మీరు వం టల్ బాగా చేసారండి బిర్యానీ అయ్ ఏమన్నా
ఆ చేస్తామండి మొన్న రీసెంట్ గా చికెన్ బిర్యానీ వేసి మా ఆడపడు చుడుకులు పంపించిన అయితే బాగుందని చెప్పారండి.
అవునా ఒకసారి మాకు కూడా పంపిస్తారా అడ్రస్ పెడత
ఆ పంపిస్తామండి
అంటే మీరు చికెన్ బిర్యానీ చేస్సరా మటన్ బిర్యానీ కూడా చేస్సరా
ఆఫాఫ్ బిర్యానీ వేస్తాం ఆ అన్ని టైప్ల బిర్యానీ వే స్తం
మీరు ఎలా నేర్చుకున్నారండి ఎక్కడన్నా
మేం యూట్యూబ్ యూట్యూబ్ ఫాలోవర్
ఫాలోవర్సా అండి అంటే ఫోన్లనే చూసి నేర్సుకున్నర అన్ని వం టకాలు.
ఆ ఫోన్లో చూసి నేర్చుకున్నా అన్నీ
ఆ మీకు ఫోన్ ఎప్పుడు తీసుకున్నరండి మీరు.
ఈ ఫోను పోయిన ఇయర్ ఏప్రిల్లా తీసుకున్నాండి.
ఆ ఏంఫోనో చెప్తారా కొంచెం.
జెడ్
సెలక్షన్ ఎవరు చేసారండి మీ హస్బెండా. అవునా. అయిన పేర్ కొంచెం చెప్తరా.
తెనార్ అజయ్
అవునా.
ఉ
ఇప్పుడు ఫోన్ బాగా వర్క్ చేస్తుందాండి, మంచిగుందా మీకు నచ్చిందా.
న నచ్చింది కాని పిల్లలే ఆగం చేస్ తరు ఫోన్ సగం పలిగిపోయింది ఇప్పటికి
నువ్వు అలవాటు చేసిల్లు చిన్నప్పటికెల్లి చిన్నప్పటి
ఇవ్వద్దు అంటే వాళ్ళు ఇనరు కదా. నేను నేను పని చేేసుకుంటుంటే వాళ్ళు ఫోన్ చూసుకుంటుంటరు.
ఆ ఇదే మరి మీరు పని చేసుకుంట ఉంటే ఫోన్ చేసుకుంటాళ్ళునయి మీరు ఇస్తరు ఫోన్ అట్లా ఇయ్యద్దండి.
అందుకే ఖరాబ్ అయిపోయిందండి.
ఇంకే మీకేందండి బిల్డింగ్ ఉన్నదంటల్లు, ఇంకో కొత్తది కొనరు. ఇంకా మీరు మీ ఆయినా సేల్స్ మ్యాన్ అంటే మీకు ఒక ఇరవై ముప్పై వేలు ఎట్లా వస్తది సాలరీ.
మీ కొనాలి అనుకుంట లేమండి.
ఇంకేం కొనరు ఒకటి ఐఫోన్ అన్నా ఏమన్నా కొనండి.
ఐఫోన్ అంత రేంజ్ కాదు అండి మాది ఐఫోన్ కోనే అంతా.
ఎందుకండి ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి ఐఫోన్లె తీసుకుంటారు కదా మిడిల్ క్లాసోళ్ళు ఫ్యామిలీ.
అరే ఏంచేస్తాం. ఏ ఫోన్ కొన్నా ఫోన్ ఒకటే కదా.
కొంచెం రేంజ్ ఉంటదండి.
అవునా అండి చూద్దాం.
ఇయలా ఏం కర్రీ, ఇయలా ఏం కర్రీ అండి మీది?
మాది ఇవాళ బెండకాయ ఫ్రై అండి.
బెండకాయ ఫ్రై ఆ ఎట్లా అంటే ఎట్లా చేశిలండి. మాది టమా మాది టమాటా పచ్చడ అండి.
సరే అండి మా కాల్ని స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు మర్
ఓకే అండి నీక్కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే అండి
ఛీ